హలో
ఎలా ఉన్నావ్
నువ్వ ఎలా ఉన్నావ్ నేను బాగున్నాను హలో
హలో
నువ్వు ఎలా ఉన్నావు నేను బాగున్నాను ఏం చేస్తున్నా
న ఎం లెద్ అవును మీ పల్లెటూరి గురించి చెప్తావా
మా పల్లెటూరా
ఆ మీరు పల్లెటూరులో ఉంటారు కదా దాని విశిష్టత ఏంటి అసలు ఎలా ఉంటాయి అవి
నేను కాదు కదా పల్లెటూరులో నువ్వు కదా లో ఉన్నా నువ్వే కదా పల్లెటూర్ లో ఉన్నది
సరే మరి మా పల్లెటూరు గురించి చెప్తాను విను
ఆ చెప్పు
ఆ మీకు అంతా అక్కడ పొల్యూటెడె దానికి మీరు కొనాల్సి వస్తారు అవన్నీ ఉంటాయి కదా బట్ మాక్ ఇక్కడ ఆలా కాదనమాట లైక్ అన్ని ఫ్రీ నే చానా బా తుంది ఒకసారి రా మా ఊరిక్ అన్ని చూపిస్తా లైక్ మీర్ మా తోటలు మా పొలాలు
మీ పొలాలు మాది కాక మీ ఊర్లో పల్లెటూర్లలో పండుగలు బాగా చేస్తారు కదా
అవును
అవన్నీ చూడాలనిపిస్తుంది నన్ను ఒకసారి తీసుకెళ్తావా ఆ ఎప్పుడు తీసుకెళ్తావ్
ఏటైనా మంచి ఫెస్టివల్ కి తీసుకెళ్తావ మా ఊర్లో ఏదైనా కొంచెం జాతరలా జరిగినప్పుడు డెఫెనెట్ గా తీసుకెళ్తా
అదే మా టౌన్ లో అయితే అసలు ఆ ఇక్కడైతే ఏముంటాయి చూసేకసలు ఏముండవు ఏదైనా గా ఇంట్లో చేసుకోవల్ల మెమే ఉండాల అదే పల్లెటూరులో అయితే అందరు చేస్తారు అందరు కలిసి మెలిసి బంధువు లంతా వస్తారు బావుంటుంది చానా బావుంటుంది
ఆ ఉంటుంది బట్ పలా ఎలా అంటె బట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా జాబ్ చేసుకోవచ్చు అలా అన్ని ఉంటాయి కదా
జాబ్ ఒకటే చేసుకుంటాం ఆ పండుగలతో హ్యాపీ ఏముంటుంది అక్కడ అమ్మ నాన్న అన్న అంతే ఉంటారు పండగైనా ఏదైనా గానీ అదే పల్లెటూరైతే చనా బావుంటుంది బందు
మాక్కుడా అంటే మాకు అయితే టౌన్ లో ఉండాలనిపిస్తది మీకైతే పల్లెటూరులో ఉంటాలనిపిస్తది కని నిజం చెప్పాలి అంటే ఎందుకంటె పల్లెటూరులో ఎలా అంటే ఆ ఏవి వర్క్ ఉండదు ఎంప్లాయ్మెంట్ ఉండదు ఏం చెయ్యాలి అ
ఎందుక్ ఎందుకు ఎంప్లాయ్మెంటు
మనక్ ఏం ఎంప్లాయ్మెంట్ ఉంటది ఊర్లో ఏం ఎంప్లాయ్మెంట్ ఉండదు కదా అదే టౌన్ లో అయితే ఏమైనా బాగా ఆ జాబ్ చేయొచ్చు బాగా మనీ ఎర్న్ చేయొచ్చు
ఏం జాబ్ ఉంటేనె జాబ్ ఉంటే చేస్తావై ఓకే జాబ్ లేకుంటే
జాబ్ తెచ్చుకోవడానికే కదా టౌన్ కొచ్చేది బట్ అదే పని బట్ పల్లెటూరులో కూడా మంచి అట్మాస్ఫియర్ ఉంటాది అదే ఇక్కడైతే ఉత్త పొల్యూటెడ్ ఎయిర్ ఉంటది బట్ మాకు అలా కాదు అంతా నాచ్చురల్ ఎయిర్
ఆ అదె
మాకు సాధారణనంగా చెట్లు ఉంటాయి పొలాలు ఉంటాయి
ఆ అక్కడ ఇక్కడ ఇక్కడ అలా ఉండదు కదా
అవునవును
మ్
మా మీ ప్ మె మా వ్యవసాయం వాళ్ళు మేము మామూలుగా వ్యవసాయం చేసిన మా పంటలు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి యా బెస్టే కనీ యా కానీ టౌన్ లో కొంచెం ఆపర్చునిటీస్ కొంచెం లైవ్లీహుడ్ బావుంటది కదా ఎంజాయ్ చేయొచ్చు కొంచెం లైఫ్
ఎంజాయ్ చేయడానికే చెయ్యొచ్చు ఎంజాయ్ గనీ పల్లెటూరులో ఉన్నంత ఎంజాయ్ ఇక్కడ ఉండదులే
హ హ అది కూడ కరెక్టే ఎత్తకంటే ఇప్పుడు మాకు
అక్కడున్నదంతా వేరు ఇక్కడుండది వేరు
ఎహ్ ఎహ్ ఇల్లాలో అయితే అవును
నువ్వు వెళ్తావా మీ పొలంకి
వాళ్ళకి పోలం లేదు గా వెళ్లి తోటలో ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేస్తాము అంతే పని చేపిస్తాం పని చేయిస్తాం మన వర్కు మనం చేసుకోవాలి కదా
ఆ
అది టౌన్ తో పోలిస్తే పల్లెటూరు ఇస్ ద బెస్ట్ బట్ ఇంకా అది
చాలా చాలా బెస్ట్ బెస్ట్ కాదు చాలా బెస్ట్
బట్ ఇంకా కొంచం ఇంప్రూవ్ ఆవాలన్నమాట పల్లెటూర్లో కూడా ఇక్కడెల అంటే ఆను లైక్ పక్కన నైబర్స్ ఎవరు పట్టించుకో బట్ మా ఊర్లో అయితే అలా కాదు మనం అందరినీ వరుస పెట్టి చచ్చిచొ హ్యాపీగా అందరితో ఎంజాయ్ చేయొచ్చు మంచిగు ఉంటుంది
ఒకసారి రమ్మరి మా ఊరికి పిలుచుకు వస్తాలే ఇప్పుడు ఎలాగో ఉగాది వస్తుంది కదా అప్పుడు పిలుచుకోపోతానే పో మా ఊరికి
ఆహా మా ఊరికి రా పల్లెటూరులో బాగుంటుంది నెక్స్ట్ ఎప్పుడైనా పండకి మీ ఊరికి వస్తాం
ఆ సరే లే అయితే పిలుచుకోపో నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఏమో ఉంది ఉగాది
ఎహ్ ఖచ్చితంగా మాకు మాది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఉగాది పచ్చడి కానీ కొత్త బట్టలు ఫ్రెండ్స్ ఆ చిన్న పిల్లలు
పండుగక్ పండుగకి అది ఉగాది తోరణాలు కడతారు కదా ఆకులు మామిడక్ కులు అవి ఇక్కడ దొరకవు కదా ఇక్కడ ఇక్కడ మార్కెట్ లో తీసుకోవాలి అవి తెలుసా
ఎహ్ ఎహ్ అవునవును ఇక్కడ మార్
పల్లెటుర్లలో చెట్లు ఉంటాయి కదా అక్కడ బాగుంటాయి నాచురల్గా
అవేవీ కొనము
అందుకే ఒకసారి మా ఇంటికి రా ఉగాదికి నెక్స్ట్ ఉగాదికి మీ ఇంటికి వస్తాను నేను అప్పుడు తీసుకువెల్దువు కానీ
కానీ ఇంకా ఇకా చెప్పాలంటే మా ఊరు ఎలా అంటే లైక్ కొన్ని కొన్ని ఫీల్ వస్తాయన్నమాట మనకి పంటల్లో పండినప్పుడు కూరగాయలు కానీ పాలు అలాంటివన్నీ మనం మనం చేసుకుంటాం కాబట్టి మనం కొన్న అవసరం లేదు బట్ మీర్ అలా కాదు కదా
ఆ మేము అలా కాదు కదా అందుకే నేను పల్లెటూరు అంటే బెస్ట్ అంటున్నా కదా
అవును
ఉమ్
ఖచ్చితంగా ఉగాదికి రా చూపిస్తా మా ఊరు ఎలా ఉంటుంది
వస్తాం పిలుచుకేళ్ళు ఎప్పుడు నైన్ టెన్త్ ఎప్
అందరితో కలిసి ఉంటాము శాంతంగా ఉంటాము సాంప్రదాయాలతో ఉంటాం లైక్ డ్రెస్సింగ్ సేన్ కానీ మనంతా ఒక టైమ్ టేబుల్ ఉంటంది ఈవినింగ్ అయి నాన్ కాల
ఇక్కడ పల్లెటూరు లో అయితే ఒక డ్రెస్సింగ్ స్టైల్ లేదు ఏం లేదు లేదు అంత జీన్స్లు వేసుకుంటారు
అవును మాక్ మాకు అలా కాదు మేము ఒక లైక్ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటారు మేము ఎక్కడికి
ట్రెడిషనల్ గా లంగా ఓణిలు పల్లెటూరు ఆ
ఆ బిలో ఎయిట్ లోపల తినేసేసి పడుకు బట్ అక్కడ అలా కాదు కదా అబోవ్ లెవెన్ ట్వీల్వ్ అవుతది వన్ కూడా అవుతది ఆ
తుంది అదే పల్లెటూరులో అలా కాదు కదా
అవును అండ్ ఇంకొకటి ఎవరు హెల్ప్ చెయ్యరు కూడా హెల్ప్ చెయ్యరు టౌన్ లో అయితే ఎవరు హెల్ప్ చేయరు ఒక్కొక్కరితో ఒకరికి కూడా సిటీసులో సిటీసులో ఎవరు సరికి కూడా పక్కనలకి హెల్ప్ చెయ్యరు
ఆ చేయరు అలా ఉండది ఇక్కడ
అ పాఠక్ మావోర్లలు పాఠక్ ఈక్కడ అలా కాదు మా ఊర్లో అట్లా కాదు అందరు హ్యాపీగా కలిసేపోతారు లైట్ అయితే ఇక్కడ నైట్ అయితేనే అందరు మొబైల్స్ ప కొని ఇక్కడ ఉంటారు బట్ మా ఊర్లలో ఏమవుతుందంటే ఊరి పెద్దలంతా ఒక దగ్గర కూర్చొని ఊర్లో ఏం జరుగుతుంది డిస్కషన్స్ చేస్ స్తార్ అనమాట పెద్దవాళ్ళంతా కానీ చిన్నపిల్లలంతా ఆడుకుంటూ
ఆడుకుంటారు అది అలా ఉండమే నాకు ఇష్టం అందుకే చూడాలనుకుంటున్నాను మీ ఊరు
డెఫినెట్ గా మా ఊరు లొ పొలాలు చూపిస్తా చెరువులు ఇంకా చాలా చాలా పంటలు అన్ని చూపిస్త
చెట్లు కొబారితోటలు
ఆ చాలా ఉంటాయి మాకు అన్ని ఫ్రీ టఫీ ఫ్రూట్స్ ఫ్రీ వెజిటేబల్స్
ఇక్కడ వాటర్ తాగడానికి కూడా ప్యూర్ వాటర్ ఇక్కడ తాగడానికి కూడా అమౌంట్ వేసి తీసుకోవాలి హలో హలో
ఆ అట్ట హ అయినా హలో
ఉన్నారా ఉన్నారా లేరా ఎళ్ళిపోయినారా తోటకి హలో తోటకి ఎళ్ళిపోయినారా ఉన్నారా మాట్లాడండి
లేదు లేదు ఉన్నా ఉన్నా
ఆ చెప్పండి ఈ టైమ్ లో ఏం చేస్
ఆ పల్లెటూరు కొంచం డస్ట్
ఆ అదే మీ పల్లెటూర్లో ఈ టైంలో ఏం చేస్తుంటారు మావాలైతే ఎంలే అందరూ ఫోన్లు పట్టుకొని చాన బిజీ అయిపోతారు ఫోన్లోనే
మీ ఊర్లో ఏం చేస్తారు హలో హలో